హలో
హలో
హలో ఒదిన ఏం చేస్తున్నారు
మోటర్ వేసేసి
ఆహ అదే మాకు ఇప్పుడు గుూడిజాలని కొడుకుందాం అని పై కూర్చ్చు అనమాట
ఆహా
అదే వర్షం ఉందండి మీకు
ఇప్పుడే సన్నగా తెప్పుకొస్తుందండడి అసలు వర్షాలు లేవండే బావుడు
అదేలేండి అదేలే
వీళ్ళంత కూడ
మా అవకాశం లేవండి అదే చూద్దన్నాం వర్షలు పడతాయేమోని
ఉ
ఏమో నీ ఎండలు తట్టుకోలేకపోతనం మొక్కలు వాడిపోతున్నాయ్
మొక్కలు చచ్చిపోతున్నయ్
ఇంకా పడి పడిపోలేడి మరి వర్షాలు పడవ పడవే
ఇంకాని
ఆ
ఆ చన్న
ఆ సరిపోట్లేదు మరిండి వేడ వచ్చేతుంది కదా
రెండు మూడు చుక్కలు పడుతున్నాయి అక్కడక్కడ ఇంక మళ్ళీ రావట్లేదు. మన్నాడంకో మాటలు చెప్ప
అయి వీడి పోనంత వీడు
ఈ పంతం ఎందుకో
మీ మొక్కలు బానే ఉందండి.
మా మొక్కలు ఎండిపోతున్నాయిడి వర్షాలు లేవు కదా?
ఏమైపోలే ఎండి పోయినాయి పూలు
ఆమె ఇంకా సామానంతో నీళ్ళయ్యలా అలా పోస్తా ఉంటాం.
ఏ చెయ్యాలి మాకసలు వీలు లేక
బటిపుల
మాకు అవ్వదు కదండీ నీళ్లు లేక
మ్ అలాగే పోతున్నావు ఎందుకో
అవును
కొన్ని కొన్ని వాడి పోతున్నాయి కొన్ని కొన్ని ఏమో.
పురుగులు కదా పురుగు కూడా పట్ టిస్ మి యండు
వదిలి పెట్టి కేవలం కేవలు పెట్టి ఇలా గూళకని తెల్లగానే
కట్టటినే అవును.
తెల్లగాని ఇలాగా కాండాల పెట్టండి.
అయ్యో. అయ్యో చేమలులెవ్వు కుడితే ఎర్రవచ్చ అతుంది మరి అదేంటో మరి
మ్ కోనసీమలో
ఏం చేయాలి
పులషేమో చిన్నగా ఉంది తలకాయ పెద్దగా ఉంటాదండి. పుట్టగానే మీ బెళ్ళకంది
అయి తగ్గట్లేదండి మరి మంట మంటగానే వచ్చేత్తోంది.
ఆ అవును
ఏమో అండి అలా అయితే చాలా ఇబ్బంది.
ఆ ఇబ్బందిగానే ఉంది. మనం అంటే ఎలాగో తట్టుకుంటూ పోతున్నాము. ఆస్పత్రికి వైద్యులు లేరంటండి. ఎక్కడికో వేరే దానికి వెళ్ళారంట. వేరే ఆసుపత్రికి
మ్ హూ
వెళ్ళారంట.
అయితే వచ్చాక వెళ్ళాలండి మీరు?
ఆ ఐదు తారీకునో, ఆరు తారీకునో వత్తారంట.
పరీక్షలు రాత్తారండి ఆయన?
ఆ పరీక్షలు రాయరండి వేరే ఆసుపత్రి ఆసుపత్రిలని వెళ్తా ఉంటారండి అంతే.
మ్ హూ అదే మీకు పరీక్షలు చేసి మందులు ఇత్తరెమో కదండి.
ఆ పరీక్షలు చెత్తారండి.
మ్ అయి ఇప్పుడు చేయించుకోవాలండి మీరు ఆయన వచ్చే ముందు.
ఆ చేయించుకోవాలండి.
చేయించుకున్నాక వెళ్తే చూస్తారండి.
ఆ చూస్తారండి ఒకర ఏమి లేదులేండి.
అదేలేండి అయి లేపోతే పర్లేదు.
ఆ అయ్యేయో చెప్తారు కదండి మరి జా
చెప్తారండి ఇగ వెంట చెప్తున్నారు అల్లుళ్ అసలు తెలివి కూడా తెలివి అలా అంటే ఉన్
వ్మ్ మందు బిల్ళలు కూడా బాగా ఎక్కిచ్చేస్తున్నారండి ఇప్ బోల్ డబ్బులు అయి
ఏమనంటే సూగా మా సూదులు వేసేత్నరు
వ్మ్
సూదులు ఎక్కువ అయిపోయినాయి కదండి
ఆ సూర్ జెప్పే మా మందిబెళ్ళలు ఎక్కువ
ధరలు కూడా ఎక్కువ చాలా ఎక్కువ అయి కోనలేపోతాం కద మందులు
వ్మ్ మందుబిల్లలు కూడా రేట్లు పెంచేసారు
అదేండి ఆస్పత్రిలో కూడా ధరే కదండి ఇప్పుడు ధర ద అదే వైద్యుల దగ్గరికి వెళ్ళాలన్నా ఆళ్ళే
తీసేసుకుంటున్నారన్ డబ్బులు
అందుకే
సాయంత్రం దాచినందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు.
బాయకు పెంచేసారు
హ్మ్
మరి ఇళ్లు సంవత్సరానికి పెంచితే పోను అనుకోవచ్చు నెల నెలకి పెంచేత్నరు
ఊ అవువును
సంవత్సరానికి పెంచితే పోని ఆ పోనీ స ఆస్పత్రి ఏదో ఆ
పెంచిన పర్లేదండి బాబు నెల నెలకి పెంచేత్తున్నారు
అదే ఆళ్ళు రాసిచ్చిన తారీఖు కంటే ఒక రోజు వెళ్ళినా సరే మళ్ళీ ఇంకా వందే వందా ఎక్కువ తీసుకుంటున్నారు కదండి మరి
వ్మ్ వ్యవస్థతిపిల్ ఎక్కువ తీసెస్ కుంటున్నారు
మందులకే మందులకే అయితే వేలు అయిపోతున్నాయి
మేలేండి
ఏముంది అలా అని వేల కి వేలు మందులకి అయిపోతే ఎలాగండి
అసలు ఏం జబ్బు వస్తుందో కూడా సరిగ్గా చూ చూసి చెప్పట్లేదు
చెప్పట్లేదండి
బెళల్ మాత్రం న్నాడు సుద్లు
పరీక్షలు ఎత్తే రాస్తున్నారండి పరీక్షలు రాసినప్పుడు ఎదుర్కొని ఏమైనా వచ్చిందంటే ఏమి లేదంట మరి ఏం లేదు.
ఏమి లేదంట ఏమీ లేదని ఏ పిళ్లల్లో రాసేస్తున్నారు సూజులు ఏసేతున్నారు.
ఏ మ ఏమో అలా అయితే కష్టమండి అసల్ అవునండి ఎన్నని ఎంచుకుంటారండి అసలు మంచిది గాదు
వ్మ్ రక్తాలు పరీక్షలు అంటున్నారు
రక్తం గట్టేకట్టేసేట్టు అయిపొతుంది అంట ఎక్కువేయించుకుంటే
వ్మ్ మూత్రాల పరీక్షలు అంటున్నారు రక్తాల పరీక్షలు అంటున్నారు
అవునండి
రకరకాలు
ఏమో
ఉ
మనకే అనుకో ఈ ఇవిఉంటాయి కదండి ఆవులుకసేవాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ తీసేసుకుంటరండి ఈ మధ్య
అవునవును
ఈ పశు వైద్యశాలలో కూడా అన్నిఅలాగే ఉన్నాయి
ఆ అవునండి
ఏమో అండీ లైట్ ఏమో రాదు ఏమో
నా ఫోన్ తెలగా
అలాగే ఉందండి
ఊ
అన్ని ధరలు పెరిగిపోతున్నాయి సగం ఆట్లకే వెళ్ళిపోతున్నాయి
బాగాలేనటువంటి వోళ్ళకి కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అండి పాపం
అవును ఎక్కడ నుంచి వచ్చెత్తాయి అండి ప్రతి దానికి వేలంటే వందల్లో ఏది ఉండట్లేదు కదా
వందలో అసలు ఏది లేదండి
అన్ని వేలే సరిగులకి వెళ్తుంటే రెండు రాసేటప్పడుకి వెయ్ అంటున్నారు
ఊ
ఊమ్ ఆ వేళకు వేలు వాటికి అయిపోతే ఇంకేం తింటారు
ఏమో
పోన ఐ రొట్టిచుకు వెయ్యి పెట్టి తెచ్చుకున్నారు
అ ఈ వైద్యకే పెడతారా
ఆ పోని తెచ్చుకుంటాం వెయ్య పెట్టే అయి శుభ్రంగా ఉంటాయ అంటే అవి శుభ్రంగా ఉండవ్
ఉ ఊ
అవి పూర్తిగా ఏం మందే ఆ బియ్యం తీసి కడుగుతుంటే బోలెడు వత్తుంది
ఆ
అది ఎంత మంది అండి అంతా మొత్తం కలిసి కలిపి చేసేసారు కల్తీలు ఎక్కువైపోయాయండి ఆహా రోగాలు ఎక్కువైపోయయి
కల్తీలు ఎలా ఉన్నాయో జబ్బులు కూడా అలాగే ఉన్నాయి
మరి ఆటిల వల్ల వత్తాయి కదండి ఆటిల వల్ల ఆట్లీకి వెళ్తుంటే వాళ్ళు అలాగే చూతున్నారు
ఊ
ఏది స్థిమితం లేదండి మరి
ఏ మరింది అన్నయ్య చేరుకాడికి వెళ్తారండి సాయంత్రంలో
ఉ ఇప్పుడు చికు చినుకు చినుకు పడుతుందండి అందుకే ఇంకా వెళ్ళలేదు
ఊహు
కొంచెం ఇప్పుడు మళ్ళీ పెరిగేలా ఉంది బా గాలి ఎక్కువ వేసేస్తుంది
అదేనండి
మళ్ళీ ఇప్పు పెరిగితే మళ్ళీ రావడానికి ఉండదు కదండి ఇబ్బంది అయిపో
ఇంకక్కడే పడుకుంటారండి అన్నయ్య
ఆ అవున
ఎందుకంటే రైలేసారు
ఊహు
అందుకని అచ్చంగారు ఏయి పెళ్ళి ఏసారు అక్కడే ఉంటున్నారు రెండు నెల నుంచి అక్కడే పడుకుంటున్నారు అయి కూడా మేతలకు బోళ్డు అయిపోతున్నాయి ఆ దానికి తగ్గట్ ఏ మనాటిలకి ఏమో ధర ఉండదు
ఉండదండి మనకి అ అన్నిట్లో పెంచేవాళ్ళు ఇట్లు పెంచడం ధరలం
పెంచరు
ఏ అంటే కొన్ని కరన్నాలు వందకరణలు చెప్తానారూ అవి ఏమి నమ్మేలా లేవు
బోలెడంత పెట్టుబడి అయిందండి మరి వాగ వత్తుందో రాదో కూడా తెలీదు నీళ్ళ మీద కదండి
అవునండి అవి కూడా చూసుకుంటా ఉండాలండి ఎవడి కన్ను ఎలా ఉంటందో తెలియదు కదా
అవును
అవును
ఏ అన్నా కలిపేత్తారో ఏంటో అని భయం
పెడతారా అవునండి చూసుకుంటా ఉండకపోతే మనుషుల నేను అమ్లేకపోతునం అందుకే కదండి వేరే మనిషిని పెట్టుకుంటున్నామ్
ఆ వాళ్ళు మనం ఇలా రాగానే వెళ్ళిపోతున్నారండడి బాబు లేపోతే మేతలు పట్టుపోయి ఆ ఆళ్లాటలో చల్లేస్త
అమ్మేసుకుంటున్నారు కదండి కొన్ని సామాన్లు
అమ్మేసు కుంటున్నారు
ఏమో
వైర్లని ఇంజ ఇంజనాల సామాన్లుని యంత్రాల సామానలుని అమ్ స్తున్నారు
అవునండి అవి బోల్డ్ మరి దరలే కదండి ఎక్కువ కదండి మరి అవి గుండాలకి అయిపోతది రెండు రోజులు మరి
అదేం
ఎక్కడో బాగా నమ్మినోళ్ళు ఎప్పడి నుంచో ఉన్నోళ్ళు అయితే తప్పితే అట్ల నమ్మి చేతిలో పెట్టకోడాదు
ఉన్నారండీ
చేతిలో పెట్టకూడదు లే ఎవరికి అసలు
హ
అప్ప చెప్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా
అందుకే ఇంకా చరూవు కాడే ఉంటారండి ఏ మల్ చూ తర చోర బళ్ళని పెట్టుబడులు పెడతామ్ కదండీ
అవునవును
మేతకి వాటికి బోలేడు ఇయిపోతుంది మరి
ఆ ఎక్కువ చెప్పుడు అన్నీ ఆ ఏదొ సమావేశం జరుగు ఇంటకనేంది అట్లు మీరు తగ్గించాలని
ఆ అవునండి
అయ్య ఏం ఫలింత అంటారో ఫలింతే మంచి తెలి
ఏమండి ఇప్పుడు పరి ఎంతాయి అంటే మనం పట్టేటప్పుడు కై ఆయికేడతారు
అప్పుడు ఉపయోగం ఉండదు కదండీ ఇంకా పెట్టినాని
మరి అదే ఉపయోగం ఉండదు అందుకే అప్పు పెడతారు మరి
పెట్టామని పేరు ఉంతరి
ఉ
కనీ ఉపయోగమైతే ఉండదు
ఉపయోగమైతే ఉండదు పెట్టామని పేరు ఉంటుదిగానే ఉపయోగం ఉండదు
ఏంటో నా లైఫ్ అయితుంది అలాంటి కష్టం
ఇగ కొంతమంది సమావేశం అయ్యారండి ఏవో రేట్లు తగ్గించాలనొ రేట్లు పెంచాలనో
అవవ్వవు కదండి మరి ధరలన్నీ మన పేరు మీద
ఉమ్ ధరలు పెంచమనో ధరలు తగ్గించమనొ
మనం ఎదురు ఉండదండి ఇంకా ఆళ్లంతా ఆళ్లిష్టం కదా
అల్లిష్టం
వాళ్ళు నచ్చినప్పుడు పెంచుతరు వాళ్లే నచ్చనప్పుడు వదిలేత్తరు
అంతే ఇలా అప్పుడు పోయేదరయితే
అవున ఏదైనా అంతే కదండి ఇప్పుడు దాన్యమైన అంతె అయిపోయింది గదండి
అంతేండి
అందుకే పండించడం మానేసారండి చాలా మట్టు
రే రైలోళ్ళే పోతారండి
తౌసండే
రైతే పోతాడు ఎందుకంటే ఈ పెట్టుబడులయి అయి పెట్టిత్తే మనకేంటనేసి ఆళ్లిత్తారేంటి ఇంక
ఆళ్ళు బెట్టరు గదండి మరి ఆల్లక్ నొప్
వాళ్ళు పెట్టరు కదా మరి ఆళ్ళకేం నొప్పున్డదు వాళ్కకే నొప్పి
పెట్టినోళ్లమే నొప్పన్డి అల్లకేం నొప్పులుండవ్
ఉమ్
ఆళ్ళకెం పోయిందండి ఏమన్న పెంచుతారు లేదంటే తిరగబడితే ఏదోటి ఏకేశపు పడేత్తరు ఒకల్ పడేత్తరు ఒకళ్గో వాళ్లకేం పోయింది డబ్బులాల్ చేతిలో ఉన్నప్పుడు ఏదన్నా చెప్తారు అంతే సరే అండి అయితే నేను మళ్ళీ చేత్తాను వర్షం వచ్చేట్టుంది
సరే అండి